హలో హలో అండి నమస్కారం అం ఎలా ఉన్నారండి
ఆ బాన్నామండి మీరు బా హలో వినిపిస్తుందాండి ఆ బానండి మీరు బాన్నారా ఆ వినిపిస్తుందం
బాన్నారా అండి
ఆ బాన్న అండి మీరు బాన్నారా
ఆ బాన్నామండి ఏం చేస్తున్నారు
ఇంక లేదు తిన్నారా
ఇంకా లేదండి ఏం చేస్తున్నారు
కాళీ నే అండి
హ్మ్
మీరు రీసెంట్గా ఎక్కడికి ఏమన్నా ప్లేసెస్ విజిట్ చేసారండి అంటే టూర్ ఏమన్నా ఫ్రెండ్స్ తో పాటి వెళ్ళారా
నేనా అంటే నేను రీసెంట్గా మనకు జనవరి జరిగింది కదా జనవరి న్యూ ఇయరు అప్పుడు నాకు ఎగ్జామ్స్ ఉనింన్ ఎ ఎగ్జామ్ ఉంటే ఓ ఒక త్రీ డేసు మ ఇందులో గ్యాప్ వస్తే నేను అప్పడికప్పుడు ప్లాన్ చేసుకొని మంత్రాలాం వెళ్ళినాను
అంటే ఒకరేనా
ఆ నేను మా తమ్ముడు నేను మా తమ్ముడుతో వెళ్లాను వెళ్తే మీ విన్నారా మంత్రాలయం మీరు అవునండి కర్నూలు డిస్టిక్ నంద్యాల దగ్గర వస్తుంది. ఆ ధోని అక్కడ మీర్
అంటే వెళ్లేదు మా ఫ్రెండ్ సో విలేజ్ అక్కడే పక్కనో ఉంది కానీ నేను ఎప్పుడు వెళ్ళదు పిలిచినారు కాని నేను వెళ్లలేదు ఆ అంద్ర రాఘవేంద్ర స్వామి ఉంటారంటగా
అవునండి రాఘవేంద్ర స్వామి ఎందుకంటే ఇప్పుడు మీరు రీసెంట్ గా మనకు ఒక మూవీ వచ్చింది నర సింహ అవతారమని
ఆ అవునండి దాని మేము వచ్చింది ఆ చూసానండి మొత్తం చూ
ఆ ఆ దాంట్లో భక్త ప్రహల్లా
ఆ చూశానండి
ఆ ఏమంటే ఆ అదే విష్ణు మూర్తినే దేవుడు మీరు కాదు అని చెప్పేసి లోకాన్ని మొత్తం అల్లోలు కల్ అల్లో కల్లోలం చేసేస్తారు కదండి
ఆ అవునండి అవునండి ఇన్నదానీ ఆ నా అండి ఆ కథ గురించి
అదేమంటే అదేమంటే ఇప్పుడు మనము మంత్రాలయంలో రాఘవేంద్ర స్వా స్వామి ఉంటారు కదండి రా రఘవేంద్ర స్వామి పునర్ జన్మ వచ్చేసి ఆ అదే ఆ ప్రహ్లాదుడు అనమాట భక్త ప్రహ్లాదుడు
అవునా
ఆ తర్వాత శంకుకర్ణ అని ఉంటారు శంకుకర్ణ మళ్ళీ భక్త ప్రహ్లాదుడు రాఘవేంద్ర స్వామి ముగ్గురు ఒక్కరే అనమాట ఒక జన్మలో అలా ఉన్ నారు ఇంకో జన్మలో ఈ భక్త ప్రహ్లాదుడు ఇంకో జన్మలో ఆ రాఘవేంద్ర స్వామి
ఔ అవునా అండి
ఆ ఇదేమంటే చిన్న ప్పుడు ఆయన నార్మల్ గా ఇప్పుడు మనము పుట్ పుడతాం కదా మన పేరెంట్ సు ఒక థర్టీ ట్వంటీ ఏజ్ లో ఉన్నప్పుడు మనము గ గర్భంలో సృష్టి అవుతాము కానీ ఇక్కడ ఏమంటే ఆ దేవుడు అనే వాళ్ళు రాఘవేంద్ర స్వామి ఎలాంటి ఎలాంటి వారి పుడతారంటే ఆ వాళ్ళ ఏజ్ వచ్చేసి వాళ్ళ పేరెంట్స్ ఏజొచ్ చ్చేసి ఫార్టీ ప్లస్ ఉంటుంది అనమాట వాళ్ళ కడుపులో పుడతారు ఆళ్ళ కడుపులో పుట్టిన తర్వా తాయనకి ఆయన కున్న లీలలు తెలివనమాట చిన్నప్పుడు ఒక ఏజ్ అనమాట మన ఏజ్ కు వచ్చినప్పుడు ఆయన ఎవరైనా ఆ బా హెల్త్ బాలేనోళ్ళు వస్తారు కదండి ఇప్పుడు వాళ్ళని ముట్టుకుంటే చాలు మొత్తం జబ్బంతా నయమైపోయేది అనమాట వాళ్ళకి
ఓ
ఆ ఆ లీలలు తర్వాత ఏమైతుందంటే పెళ్ళి చేస్తారు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ నాన్నకు మాత్రమే తెలిసుంటుంది ఈయన దేవుడు అని ఆయన ఎవ్వరికి చెప్పుకోకుండా ఏడు స్తా ఉంటాడు తర్వాత కొద్ది రోజుల తర్వాత ఆ ఎవరికి ఆ రాఘవేంద్ర స్వామికి పెళ్లి చేస్ తారనమాట పెళ్లి చేస్తే ఏమైతుందన్ టే వాళ్ళ భార్య ఈయనంటే చాలా ఇష్టం ఉంటుందనమాట రాఘవేంద్ర స్వామి అంటే వాళ్ళ భార్యకి పిల్లలు పుడతారు పిల్లలు ట్టిన తర్వాత ఒకసారి ఇట్లే ఆ ఏదో ఉద్ ఆ అంటే మీరు వినింటారు ఆ అనాథాశ్రమ అనాథాశ్రమాలు కాదు అవి ఇప్పుడు సాధువులు ఉంటారు కదండి
ఆ అవునండి ఆ మొత్తం ఒకేతోనే ఉంటారు
ఆ కనడలో అయితే మట్టం అంటారు వా
ఆ ము
ఆ అదే అదే తెలుగులో కూడా మఠం అంటారు కదండి ఆ అక్కడొ ఒకసారి విజిట్ చేసినప్పుడు అక్కడ చెప్తారు అనమాట గురువు పీఠాధ్యక్షుడు ఇది నీ ప్లేస్ కాదు ఇక్కడ కూర్చొనే వాడివి నువ్వు ఇక్కడ కూర్చోవల్సి వుంది నీ ప్లేసు నువ్వ్ నువ్వు వెంట్ ఇక్కనే సన్యాసం తీసుకోవాలి ఇక్కడికి వచ్చేయాలి నువ్వు చేసే పనులు చాలా ఉన్నాయని చెప్పేసి చెప్పినప్పుడు ఆయనకి గురు ఆ గురువు మొత్తం లీలలు అయిపోయి ఆయన వచ్చేస్తారు అక్కడికి వచ్చినమ్ అప్పుడు వాళ్ళ వైఫ్ యాక్సెప్ట్ చేయదనమాట దాన్ని ఇప్పుడు ఎలాగంటే ఒక పెళ్ళి అయినాక భర్త సన్యాసం తీసుకుంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు భార్య తప్ప భార్య ఒక్కరు చూడకూడదు వాళ్ళని భర్తని సన్యాసం తీసుకున్న భర్తను చూడకూడదు అనమాట ఏమవుతుంది అంటే ఎప్పటికి చూడకూడదు ఇంకా సో ఇక్కడ ఏమైతుందంటే ఆమెకు వాళ్ళ ఆయన అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా నేను ప్రీవేజ్ గా చెప్పి చెప్పినట్టు ఆమె ఏమైతుందంటే ఆమ దహనం అయ్ చనిపోతుంది అనమాట చనిపోతుంది ఆమ ఆమె అంతటి అంతటికీ ఆమె చనిపోయి రాక్షసి లాగా వచ్చేసి ఆయన చూస్తుంటుందనమాట అంత పిచ్చి వచ్చి ప్రేమ ఉంటుందనమాట రాఘవేంద్ర స్వామి ఆ అవును తర్వాత రాఘవేంద్ర స్వా తామికొ ఒక ఫ్రెండ్ ఉంటాడు అనమాట
అ
ఆ ఈయన వచ్చేసి ఎట్లా అంటే మనం ఎట్లా చెప్తాము ఆ మనము బతికి ఉన్నప్పుడే సహా ఏమో అంటారు కదండి బతికి ఉన్నప్పుడే చనిపోవడం లైక్ ఆయన చనిపోయిం డు అనమాట వె ఒక గుంత తీసేసి ఈ దాని లోపలికి వెళ్ళి కూర్చుంటాడ అన్నమా టా కుచో నేసి దాని మీద మొత్తం పీటని నింపేస్తార అనమాట అంటే ఆయనకి ఫుడ్ గాని ఏమి ఉండదు లోపల బతికి తికే ఉంటాడు ఇంకా బతికే ఉంటాడు అనమాట ఆయన ఆయనకి ఎన్నేళ్ళు ఏడు వందలు సంవత్సరాలో ఏడు వేల సంవత్సరాలు బతికుంటాడన్నమాట రాఘవేంద్ర స్వామి దాంట్ లోపలే ఆ ఇప్పుడు మీ అవునండి ఈ మీరు నేను రీసెంట్ గా వెళ్ళాను అన్నాను కదా అప్పుడు ఏమైందంటే నే నేను నాకు చెప్తుంటేనే నాకు గూస్ బంస్ వస్తున్నాయి అసలు అక్కడంటా నార్ నార్మల్ గా ఆయనని ఆ జీవ సమాధి కదా జీవ సమాధి చేసిన చుట్టుపక్కల ఎవరిని పడుకోనివ్వరంట ఎవ్వరిని పడుకొనివ్వరంట ఏమం అంటే మంచాలమ్మ అని దేవ దేవత ఉంటుంది దేవత వచ్చేసి దేవత తాకి రాఘవేంద్ర స్వామి నైట్ టైమ్స్ వచ్చి పూజలు చేస్త సడంట
ఓ
నాకు చుప్తుంటే గూజు బంమ్స్ వస్తు న్నాయి అసలు తెలుసా అవునండి మనము మీరు కర్ణాటకలో పెద్ద ఫ్యాన్ ఎవరంటే రాజ్ కుమార్ చు విన్నారా ఆ రాజ్ కుమార్ వచ్చేసి ఆ వాళ్ళ ఫ్యామిలీ రాజ్ కుమార్ వచ్చేసి పునీత్ రాజ్ కుమార్ వాళ్ళ డాడీ అనమాట ఆయన ఈ మూవీ చేసేటప్పుడు అక్కడ బృందావనం అని ఉంటుంది. ఆ బ్ బృందావనంలోనే ఇన్ననీ అదే సాయ్
చేసేయ్ మంటారా ఉండమంటనారా
ఆహా ఆయనని ఇందాక ఒక వర్డ్ చెప్పాను కదండి సా ఇది మనం చనిపో ఆ జీవ సమాధి చేసి ఉంటరు. దాన్ని బృందావనం అంటారు. అనమాట అక్కడ వెళ్ళి పడుకోని ఉంటే రా ఎవరు ఆ పునీత్ రాజ్ కుమార్ వాళ్ళ డాడీ రాజ్ కుమార్ కొని ఉంటే ఇది నువ్వు అంటే ఆ టైమ్ లో వచ్చేసి ఆ రాఘవేంద్ర స్వామి మూవీ తీస్తున్నార అనమాట. మూవీ తీస్తుంటే రెస్ట్ తీసుకోవడానికని అక్కడికి వెళ్ళింటారు. ఎవరు రాజ్ కుమార్ అక్కడ అట్లా పడుకొని ఉంటారు. నార్మల్ గా ఇక్కడ ఎవ్వరిని అలో చేయరన్ అక్కడికి వెళ్ళి పడుకొని ఉంటే రాఘవేంద్ర స్వామి కల్లోకి వచ్చి నువ్వు నటించట్లేదు. నీ ద్వారా నేను నటిస్తున్నాను అని
ఉ ఉ అవునాండి
మీ ద్వారా నేను నటిస్తున్నాను అని చెప్తారంట తర్వాత్ ట ఇంకా మళ్ళా ఎవరంటే ఇంకా జగ్గేష్ ఆ మనము రీసెంట్గా ఎవరంటే ఆయన కండక్టర్ గా ఉంటరు ఆయనకి ఆయన పెద్ద హీరో కదండి ఆయన పేరు ఏంది ఆ రజనీకాంత్ రజిని అవును రజిని కాంత్ గారు కూడా ఇక్కడ బెంగళూరు లో ఒక జాబ్ చేసేటప్పుడు వెళ్ళి రోజు టెంపుల్ దగ్గర కూర్చునే వాళ్ళంట కూర్చుంటుంటే అక్కడ ఎవరో చెప్ అంట ఇట్లా రాఘవేంద్ర స్వామి పుట్టినిల్లు ఇక్కడ ఉన్ తుంది తమిళనాడులో అని చెప్తే అక్కడికి వెళ్ళి అ అక్కడ బాగా అభివృద్ధి చేసిన తర్వాత ఆయనక్ సినీ ఇండస్ట్రీస్ లో అట్ల అంతా ఆయన గురించి చాలా అంటే చాలా ఆ అభివృద్ధి చెందిపోయింటాడు అట్లా తర్వాత అ ఇంకొక సినీ ఇండస్ట్రీ హీరోనే ఏమైతుందంటే వాళ్ళ కొడుకు కుకి మొత్తం ఐ విజన్ అనే ఉండదు విజన్ అనేదే ఉండదు డాక్టర్స్ అందరు చెప్తారంట వీడికి ఇంకా కళ్ళు రావు అని ఇప్పుడు ఏమైతుంది రా ఎవరు పునీత్ రాజ్ కుమార్ వాళ్ళ డాడీ కుమార్ వచ్చేసి తల మీీద చేయ పెట్టి ఏదో మంత్రం చెప్ప రంట చెప్పేసిన తర్వాత ఒక ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈ అబ్బాయి లేస్త ారంట ఎవరైతే తె స్టక్ హచ్చర్ మీద ఉన్నారు బెడ్ మీద హాస్పిటల్ బెడ్ మీద ఉన్నోళ్ళు లేసి డాడీ నాక అంతా కనిపిస్తుంది డాడీ అంటే అక్కడ ఉన్నళ్ళందూ ఆశ్చర్యతారంట ఆశ్చరిపోతే నీకు ఎలా వచ్చే కళ్ళు అంటే ఫ్యాన్ మీద కూర్చున్నారు డాడీ అ తా తా అని చెప్తాడున్ టా బ్రో ఆ అబ్బాయి
ఏ ఏ అసలు ఎవరు ఆ
రాఘవేంద్ర స్వామిని తాతయ్య అవునండి నేను చూసేటప్పుడు వినేటప్పుడు అదే షాక్ అయ్యాను ఉమ్
ఆ
ఇంకా జగ్గేష్ ఎన్నో సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడంట అంటే ఏంది పాయి్జన్ తాగేస తాగేసి ది తర్వాత ఫస్ట్ ఒకసారి జగ్గేష్ గారు సినీ ఇండస్ట్రీకి వెళ్దాం అని చెప్పేసి ఆడిషన్ కీ వెళ్తే అక్కడ అక్కడ ఆయన్ని రిజెక్ట్ చేశారు చేసిన తర్వాత ఆయన వచ్చేసి నాకు ఇంకెక్కడ జాబ్ దొరకదు నాకుెక్కడ ప్లేస్ లేదని చెప్పేసి పాయిజన్ తీసేసుకొని చనిపోవడానికి సిద్ధమైపోతాడు అప్పుడు హాస్ హాపిటల్కి వెళ్ళసి అడ్మిట్ చేస్త స్తారు తర్వాత ఇంటికి వచ్చేసి కొద్ది రోజుల తర్వాత ఇంటి దగ్గరికి ఆయన్ని వెతుక్కకొని వస్తారంట వ వచ్చి నువ్వు కావాలి మాకు కు ఇప్పుడు రజనీకాంత్ గారు జగ్గేష్ లాగే ఉంటారు కొంచెం అన్నదమ్ముల్ పాత్రం కావాలి మాకు అని చెప్పేసి ఆయన వచ్చి తీసుకోపోతారు రాంట తెలిసా
ఛాన్స్ అంటే వెతుక్కుంటే వస్
ఆ అట్లా అ ఇక్కడ నేను బృంద బృందావనం చెప్పినాను కదా ఆక్కడ నైట్ టైం పడుకుంటే ఎలా తెలుసా ఆ మనకు గజ్జల్ సౌండ్స్ పూజలు చేసే సౌండ్స్ అవి పిస్తాయంట కానీ మనం కళ్ళు తె తెరవలేము అప్పుడు
ఓ అంతా అంటే కళ్ళ జరుగుతున్నట్టు ఉంటుంది కానీ
కల్లో కాదు కల్లో కాదండి నిజంగానే జరుగుతుంటే అక్కడ మంచాలమ్మ కోసం రా ఘవేంద్ర స్వామి రోజు పూజ చేస్ స్తారు లేసి వచ్చి ఆ అది మనం చూడలేము జస్ట్ వినొచ్చు అంతే అవును చాలా నిజానికి అక్కడ అను కున్న జరిగింటాయి కదా వాళ్ళ కల్లోకి వచ్చేసి రాఘవేంద్ర స్వామి చెప్తారంట ఇట్లా వెళ్ళు అక్కడ హెల్ప్ చెయ్యని చెప్తారంట ఇక్కడికిెళ్తే నిజంగానే పూర్ పీపుల్స్ ఉంట వాళ్ళు నిజంగానే హెల్ప్ చేస్తున్నారు అక్కడ ఇప్పటికీ చాలా ఉన్నాయి అలాగా
కానీ ఎవరైనా కూడా అందరుూ నమ్ముతారు బట్ ఇప్పట్లో అంటే చాలా మంది కొంతమంది నమ్మరు మ్యాక్సిమం అందరు నమ్ముతారు ఇలాంటివి
నాకైతే నాకైతే అది విని తర్వాత నేను నిజంగాగా ఫుల్ అంటే నేను అసలు ఎవరిని నమ్మేదాని గాదు అలాంటిది నేను నిమిగ్నం అయిపో పోయినా నేను అక్కడ మంత్రాలయం వెళ్ళినప్పుడు బయట మఠం ఉంటుంది అక్కడ అక్కడ పడుకు కుంట్రు నైట్ టైమ్ పడుకుంటే మీ మీరు నిజంగానే ఫేస్ చేస్తారు ఈసారి వెళ్ళినప్పుడు.
ఓ ఓకే అండి కంపల్సరిగా ఎళ్ళల్
వెళ్ళండి వెళ్ళినప్పుడు అక్కడ బయ ఇట్ట మఠం దగ్గర అందరు పడుకుంట్ర్ అక్కడ పడుకోండి. సరేనా పడుకున్నప్పుడు. మీ మీరు నార్మల్గా ఇప్పుడు మన ఏజ్ పిల్లలందరూ స్ట్రెస్ ఫుల్ గా ఫీల్ అయ్యి. కలల్లో నైట్ టైమ్ పడుకున్నప్పుడు